ఆహా
హలో
ఆ హలో
ఉ చెప్పరా ఆ బానే వినిపిస్తుంది వయిస్
ఉ
ఇకేంటి నువ్వు హాస్టల్ల్లో ఉంటావా
ఆ అవును
ఉ
హాస్టల్ లో ఉంటాను అక్కడ పొద్దున లేవగానే మాకు ఫోర్ ఫోర్ ఓ క్లాక్ కి మార్నింగ్ పొద్దున నాలుగుకి యోగా చేపిస్తారు
ఆ
ఆ రన్నింగ్ అని యోగా అని ఎక్సర్సైజ్ అని ఫైవ్ థర్టీ వరకి ఐదున్నర వరకి గంటన్నర వరకి ఇగా మనకి ఏదో ఒకటి చేపిస్తూనే ఉంటారు పొద్దు పొద్దున
ఉ
ఉ ఇంకా
ఉ
ఏ ఐదున్నర ఐదున్నర ఆరు గంటల వరకి ఆ ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా ఉంటదిన్నమాట నేను గురు గురుకులాల్లో చదివిన
ఉ హు
ఉ ఇంకా ఐదో తరగతి నుంచి ప పన్నెండో తరగతి వరకు ఉంటది ఇంకా అన్ని ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క క్లాస్ ఇంకా రన్ని పంపిస్తారు
ఆ
అలా రన్నింగ్ చేసుకొని వచ్చి ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి ఇంకా ఏ డార్మెంటరీ కాని వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఏడున్నరకి అట్లా టిఫిన్ చేసి ఇంకా ఇవైంటలకి లంచ్ అంటే డే అదే బ్రేక్ఫాస్ట్ అది ఇది చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ స్కూల్ అంటే స్కూల్ టైమింగ్ స్కూల్ టైమింగ్ ఉంటది ఈవినింగ్ సాయంత్రం నాలుగున్నర తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఉంటాయి అప్పుటిగా
ఆహా
ఆ ఆరో కొందరికి కబడ్డీ ఇస్తారు ఆడుకోమని కొందరికి ఖోఖో ఇస్తారు ఆ ఇంకా ఇంకా కొందరికి షటిల్స్ ఇస్తారు కొందరికి రింగ్ ఇస్తారు ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇష్టమైనట్టుండని దానికి కొందరు కదిలి పెట్టేస్తారు అట్లా జ్ఞాపకాలు ఉండేట్వి ఇంకా చిన్నప్పుడు అట్లా
మాకు నాకు ఇంకా నేను రోజు ఏంటి స్కూల్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడమన్నమాట హాస్టల్ లో నేను ఎప్పుడు ఉండలేదు ఎప్పుడు మాకు అయితే ఏంటి మా ఇంటి పక్కన చెరువు అనమాట చెరువు పక్కనే స్కూల్ నేను ఇంకా నడుచుకొని వెళ్ళి నడుచుకొని వచ్చేయడమే ఎప్పుడు కావాలతె అప్పుడు ఇంటికి అ ఇంకా స్కూల్ లో అయితే ఎప్పుడులాగే అక్కడే ఫుడ్ గవర్నమెంట్ స్కూల్ కదా మధ్యాహ్నం మాట్ల అక్కడే ఫుడ్ అనమాట ఏంటి ఆ ఒక రోజు ఎగ్స్ ఎగ్స్ ఉండేవి ఒక రోజు తర్వాత ఒక ఒకరోజు అనమాట అలా ఎగ్స్ పెట్టివారు ఎప్పుడు సాంబార్ ఏ కాకపోతే అక్కడ తినే బదులు ఇంటికి వచ్చి తినొచ్చు కదా అనిపించేది అప్పుడు ఫుడ్ చూస్తే ఇంకా ఎలాగో నాకు ఇంటి ఇల్లు దగ్గరే కదా ఎప్పుడు పండగలు అయినప్పుడు గట్ట్రా నే ఆఫ్ నేను ఇంటికొచ్చేసి లంచ్ చేసేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళే దాన్ని
ఉహు
ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి ఉన్నాయంటే అదే మనకి ఆన్వల్ డేస్ ఫ్రెషర్స్ అలా ఉన్నప్పుడు పెడతారు కదా
ఆ
అవయితే ముందు రోజు పెట్టేవరు అనమాట గేమ్స్ పెట్టేవారు అదే నువ్వు అన్నావ్ కదా స్కిప్పింగ్స్ అని చెప్పి ఆ అరే కబడ్డీ ఇలాంటివన్ని పెట్టేవారు అనమాట నేను ఎక్కువ కబడ్డీలో ఆడె పార్టిసిపేట్ చేయలేదు కానీ ఎప్పుడు స్కిప్పింగ్ మాత్రం స్కిప్పింగ్ ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నా సరే చిన్నప్పటి నుంచి స్కిప్పింగ్ అలవాటు చేశాను గానీ ఎక్కడ మనకి రాలేదు అనమాట ఏమి మళ్లీ డ్యాన్స్ మా బ్యాచ్ లో ఉన్నప్పుడు ఎక్కువ డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసాం గానీ ఎప్పుడుూ స్టేజ్ మీద చేయడం గట్ట లేదు
ఆహా
మా బ్యాచ్ కంటే ముందు తర్వాత కూడా బాగా జరిగాయి కల్చరల్ యాక్టివిటీస్ మా ముంద అయితే ఏంటి ఆ సీనియర్స్ అందరూ ఏ సార్స్ లాగా మేడమ్స్ లాగా వేషం వెసుకొని వచ్చి ఏంటి మాకు లా మా క్లాస్ కు వచ్చి ఏంటి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్పి సార్ లాగ ఇమిటేట్ చేసేవారు అనమాట శారీస్ కట్టుకొని వచ్చి అవి చూడాటానికి బాగుంటది కదా అలాగైతే మేమయితే బాగుంది ఏదో అనుకునే వాళ్ళం కాన్సెప్ట్
ఉమ్
తర్వాత మా బ్యాచ్ కు వచ్చేటప్పటికి ఏమి లేవు తీసేసారు మళ్లీ ఎంటి మనం ఎలాగ ఎలక్షన్స్ ఉంటాయి మనకి అలాగా కాలేజ్ అక్కడ కూడా స్కూల్ లో ఎలక్షన్స్ లా పెట్ పెట్టేవారు అనమాట అంటే ఎస్పిఎల్ అని చెప్పి అనుకునే అంటే ఇంకా ఎవరెవరు ఏమేమి పనులు చేయలి అంటే గ్రౌండ్ క్లీన్ చేయించడం అలాంటి
ఆ మా కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చరో చేపిస్తుండే
ఆ అలగా అలగా ఒకరుండీ అన్ని చేపిచ్చేవారు అనమాట స్కూల్ లైఫ్ మళ్ళీ ఇంకా అనిపీద్ హట్ ఇంకా అయిపోద్ధి ఎగ్జామ్స్ కదా ఎగ్జామ్స్ కూడా ఇంకా మా స్కూలే అనమాట చుట్ పక్లూర్లో వాళ్లు అందరూ మా స్కూల్లోకి వచ్చే రాసేవారు ఎగ్జామ్సు
ఊహు బోర్డ్ ఎగ్జామ్స్ అలానా
ఆ బోర్డు ఎగ్జామ్సు ఇంకా నేను వేరే దగ్గరికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి రాయడానికి ఏమి లేదు టెన్త్ క్లాస్ వరకు
ఊ అదే ఊర్లో అదే చదువు అదే స్కూల్ ఇంకా
అదే స్కూల్ ఇంకా రోజు నడుచుకొని వెళ్ళి నడుచుకొని రావడం. సైకిల్లిచ్చార్లే సైకిల్స్ ఒకటి ఇచ్చర్ అంతే మాకు చెప్పుకోడానికి టెన్త్ క్లాస్ లో
అచ్చా ఓకే
ఊమ్ అవే మళ్లి కంప్యూటర్స్ లాంటివి ఏమీ నేర్పించలేదు గానీ టెన్త్ క్లాస్ లో ఆ తర్వాత మళ్ళీ ఇంటికి జగన్ వచ్చాక ట్యాబ్సూ అవన్నీ ఇచ్చాడు
ఊహు
ఆవును
మా సైడు మా జిల్లాలో కూడా టెన్త్ క్లాస్ అప్పుడూ మాకు ఇవ్వలేదు మా జూనియర్స్ కట్లా ట్యాబ్లు ఇచ్చారంట చదువుకునే టైంలో కాలేజ్ లో ఎవరైతే సోషల్ వేరే కస్తూర్బాయ్ ఇక్కడ అట్లా ఉంటాయి కదా
అవును
ఊ అక్కడ ఏవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లా ఇచ్చెయ్ ఇచ్చేవారంట ఇచ్చారంట ఇప్పటికి కొందరు అదే యూజ్ చేస్తా ఉన్నారు ఇంకా
ఊహు ఊ
ఇంకా హాస్టల్స్ లో ఎలా అంటే ఆ ఫస్టు స్కూల్ క్యాప్టెనూ తర్వాత వైస్ క్యాప్టెనూ తర్వాత కల్చరల్ లీడరూ స్పోర్ట్స్ క్యాప్టెనూ మెస్ క్యాప్టెనూ గ్రౌండ్ లీడరూ
ఆహో
ఊ ఇంకా ఊ అన్నిట్కీ కంట్రోల్ చేసే హెడ్డూ అంటే మేడమ్సు కాకుండా మన స్టూడెంట్సు సీనియర్సు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా
అవును
వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేసే దింకా ఎవరైతే హెడ్డు వాళ్ళే అందరూ చూసుకునేది వాళ్ళు ఎలా మెయింటెన్ అంటే ఒక డిసిప్లైన్డ్ గా ఒక పిల్లలు ఎలా ఉండాలి ఎలా పెంచాలి ఎంత ప్రాతి శిక్షణ ఉండాలో అట్లా వాళ్ళు చిన్న తప్పు చేసినా పనిష్మెంట్లు ఇచ్చేది.
ఆ
అప్ చాలా తిట్టుకునే వాళ్ళం మేమైతే అసలు ఎందుకున్నరు వీల్లో ఇంత టార్చర్ చేస్సరు అనీ అదే అండి ఇక ఇప్పుడు అవన్నీగుర్తొస్తుంటే నవ్వొస్ స్తుంది ఓకే మేము ఇట్ల చేసినాం కాబట్టి మాకు ఇట్ల చేసిండ్రా అని
ఆ అవును మాక్కూడా ఏంటి ఖాళీ ఉంగరగట్ట ఉన్నప్పుడు ఏంటి అందరినీ బయట కూర్చో పెట్టేసి ఇంకా గ్రౌండ్ కదా పెద్ద గ్రౌండ్ బయట కూర్చొబెట్టి ధ్యానం చేయమనే వారు కుర్చొని
ఉను
లే యరన్నా‌వా అంటే గెస్ట్స్ లా వచ్చేటప్పుడు స్కూల్ కి గట్ట పెద్ద స్పీచెస్ గట్ట ఇచ్చేటప్పుడు అయ్యాబాబొయ్ ఎంత సేపు ఇంత స్పీచ్ వినలా అనిపిస్తాది ఆ తర్వాత మళ్ళీ
పొటింగ్ అసలు అప్పుడు డ్యాన్స్ అంటే అందరు ఎంజాయ్మెంట్ ఉండి కేకలు అది ఇదీ యేస్తారు స్పీచ్ అనే వరికే స్టార్ట్ అయిందిరా బాబు ఎప్పుడైతాదో అనే ఒక ఫీలింగ్ ఉండే
అవును ఇంకా మా తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఏ యాక్టివిటీస్కి మా టెన్త్ క్లాస్ అయిపోయాక మాకు దగ్గరే కదా ఇంకా స్కూలు అది జరిగేటప్పుడు అల్లా వెళ్ళే వాళ్ళం అన్నమాట అక్కడికి ఆ అంటే డ్యాన్స్ లు అవన్నీ ఇంకా మా తర్వాత అంటే చాలా బాగా జరిగాయిలే తర్వాత స్కూల్లో
ఉహు
మ్మ్ మళ్ళీ టెన్త్ క్లాస్ లో ఫొటోషూట్ అన్నమాట ఇంక వెళ్ళేటప్పుడు అందరం శారీ కట్ కొని వెళ్ళాం అబ్బాయిలు అయితే మాములుగా ఫ్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేసారు
మ్మ్ హ్మ్
అవారు ఇంగా మళ్ళీ టూర్ కి గట్టా తీసుకెళ్ళారులే ఒకసారి ఆ జీలకర్రగూడెం ఆ నేను చెప్పానుగా చిన్న తిరుపతి అలాగ అన్నమాట బస్ లో తీసుకెళ్ళారు మమ్మల్ని అందరని పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ కీ రమ్మని తీసుకెళ్లారు ఆ ముందు రోజేమో హండ్రెడ్ పే చేయమాన్నరు ఇచ్చాము హండ్రెడ్ ఇచ్చాక ఇంకా అలా తీసుకెళ్లారు అన్నమాట ఉనా టూర్ లాగా
మారుతిని ఏం సోషల్ వెల్ఫేర్ కాబట్టి ఇంకా మారుతిని నుంచి తీసుకొని వెళ్ళలేదు ఎక్కడికి అదే టెన్త్ నేను నైన్త్ లో ఉన్నప్పుడు ఆ టెన్త్ కూడా కరోనా అయిపోయింది ఇంకా ఫస్ట్ ఇయర్ మళ్ళీ నార్మల్ కాలేజ్ లో ప్రైవేట్ లో జాయిన్ అవ్ ఇంకా అక్కడే ఎండ్ అయిపోయింది ఇంకా నా స్కూల్ లైఫ్ అనేది
ఇంకా మాకి ఎలాగో మాది పల్లెటూరు కాబట్టి ఏంటి మాములు పిక్నిక్ అలాగ వెళ్దాం అనుకునే వాళ్ళం ఎప్పుడు చూసిన అలాగే ఏం చేసామో సరే అందరం ఒక్కొక్కటి అనుకొని ఈ డిష్ నేనేమో కిచిడి ఇంకా మా ఇంట్లో ఏంటి ఆ ఏమన్నా స్వీట్ అలాంటిది ఉంటే అది పట్టుకెళ్ళాను అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ తీసుకొచ్చారు అనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బాక్సెస్ ఇంగా అక్కడికి యేళ్ళి పొలాల్లోకి వెళ్ళి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఏంటి కొక్కొక్కయాల చెట్లు పొలాల్లో కట్లా అ ఉంటాయి అనమాట ఇక్కడ చుట్టుపక్కలంతా
ఆహా
ఆ ఇంకా మా మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఒక పొలం ఉంది అందుకని అక్కడికి తీసుకు కెళ్ళింది అక్కడ బాగుందన్నమాట అక్కడ ఆడుకోవడము మళ్ళనేమో చెరువు ఉంటది కదా ఇప్పుడు బాగుండేయి చెరువులు ఇప్పుడయితే బాలేదు కాండి అప్పుడు బాగుండి ఇంకా అక్కడ ఆడుకని తినేసి ఏ ఇంక రావడమే అదేమకు పిక్నిక్ అనమాట ఇంకా వేరే దగ్గరికి పొలల్లోకి వెళ్ళి ఆడుకోవడమే పిక్నిక్
ఆహా
ఊ
అప్పుడు అనుకునే వాళ్ళం టెన్త్ అయిపోయిన తర్వాత కలుతాము అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం చాలా ఎంజాయ్ చెయాలి అట్లా ఇట్లా అని ఇంకా ఒక్కసారి మాది టెన్త్ అయిపోయిన తర్వాత అర్థ అయింది ఇంకా లైఫ్ చాలా ఉంది అని
ఆ అవును తర్వాత మళ్ళీ కాలేజ్ కాలేజ్ లైఫ్ స్టార్ట్ అవుతది ఏం ఊ ఇంకా కాలేజీలో అయితే నాకు ఇంకా బస్సు లో వెళ్ళి రావడం ఇంటికి అంతే
ఆ అంతే ఇంకా ఏం మనకి ఇదే అయిపోతది తర్వాత కాలేజ్ తర్వాత డిగ్రీ ఇంకా డిగ్రీ తర్వాత ఇంకా పీజి అని తర్వాత పెళ్ళిళ్ళు అంతే ఇంకా మనం అనుకున్నది ఏము ఉండది అక్కడ
ఊ
ఇంకా మా కాలేజీలో అయితే ఇంకా అలా చాలా స్ట్రిక్ట్ అనమాట ఐడి కార్డ్ చేసుకురా పోయినా ఆ ఇంటి యూనిఫార్మ్ వేరెదేసుకెల్లనా సరే ఫిఫ్టీ రూపీస్ ఫైనేసి వారు ఇగ ఇంకా ఇప్పుడు ఎలా సర అంటే నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూడా వెళ్ళిపోయిందాన్ని ఒక్కొక్కసారి మంటే ఎయిట్ ఓ క్లాక్ వచ్చేసి ఇది నేను ఎయిట్ ఒ క్లాక్ వెళ్ళాలంటే పొద్దుంటే ఆరింటికి లేసి రెడీ అయ్యి బస్ కోసం వెయిట్ చేసేదాన్ని అనమాట మా బస్ ఏమో మొత్తం